హలో హలో
హలో
హలో ఏం చేస్తున్నవ్
నువ్వేం చేస్తున్నావు
స్కూల్లో ఉన్నవా
అవును
హలో
స్కూఉమ్ ల్లోనే ఉన్నా అవును స్కూల్లోనే ఉన్నా
ఒ ఓకే ఓకే
ఉ
నేను ఇప్పుడే కర్రీ చేశిన లేదు ఇప్పుడే కర్రీ అండి ఇప్పుడే
అవున ఏం కర్రి
ఆ తోట కూర పప్పు
ఆహా మార్నింగ్
తోటకూర పప్పు తోటకూర పెసరపప్పు
ఓకే మార్నింగ్ ఏం టిఫిన్ చేసినవ్
త్త పొంగనాలు
ఆహా మరి ఏ పిండితో చేస్తారు మినప్పప్పేనా
ఆ మిన ఇడ్లీ పిండి దోసా పిండి రెండు మిగిలితే మిక్సీ వేసి చేసినా నార్మల్గా అయితే దోస పిండి తోటీ చేయాలి
పిండితోన ఇడ్లీ పిండితోని కాదా
కాదు కాదు దోశ పిండి తోటి కాకపోతే దోశలకి మనం పిండి పలుచగా పెట్టుకుంటం కదా ఇడ్లీ ఆ గుంత పొంగణాలకి తిక్కుగా ఉండాలి
అవునా ఓకే చట్ని
చట్నీ పల్లి చట్నీ చేసినాం
ఉహు
నువేం టిఫిన్ తిన్నవ్
చపాతీ తిన్నా చపాతి సోరకాయ కర్రి
సమ్మర్ల సోరకాయ కర్రీ తినాలే హెల్తీ సొరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కదా హెల్దీ
ఇంకా స్నాక్స్ కి వాటర్ మిలన్ తెచ్చుకున్న అక్కడ వాటర్ మిలన్ ఉంటయా ఎక్కువ దొరుకుతయా హలో హలో
మీ దగ్గర వాటర్ మిలన్స్ దొరుకుతయా
ఆ దొరుకుతయి మీ దగ్గర
ఆ
మీ స మీ దగ్గర
మా దగ్గర ఆ ఆ ఫుల్లుంటా టాయి అన్ని ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అన్ని ఫ్రెష్గా
అవునా తోటల్ ఉన్నాయా అక్కడ వాటర్ మిలన్వి దగ్గర్లో
వా వాటర్ మిలన్ తోటలయితే ఎక్కడ కనిపించాలే
అవునా మొన్న మ రూమ్ వెంట్ తీసుకొచ్చింది ఒకటి వాళ్ళ స్కూల్ దగ్గర అమ్ముతున్నారు అట బాగుండే
ఓకే ఓకే ఏం కర్రీ ఈ రోజు మీది
మాది ఆలు స్కూలో
ఓకే
ఉ
ఇంకా ఏంటి విశేషాలు
చెప్పాలే
తోట కూరా దొరుకుతుందా మీ దగ్గర
తోట కూర మా స్కూల్ దగ్గరనే ఉంది తోట ఉంది తోటకూర పాలకూర కోతిమీర్ మెంతి మల తోట కూర వండడం రాదు సరిగ్గా
తోట కూర వండడం చాలా ఈజీ
పాలకూర ఒటే కొంచం వస్తుంది
ఇలా కూడా టూ త్రీ టైప్స్ వండుకోవచ్చు
ఎట్లా వండాలి టూ త్రీ టైట్స్ లో ఈజీ ప్రాసెస్ ఏముంటది
ఈజీ ప్రాసెస్ అంటే అది ముందు రోజే కట్ చేసుకుని పెట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది లేదంటే అంటే అదే రోజు కట్ చేసుకోవాలి ముందు రోజు కట్ చేసు కోని పెట్టుకని నెక్స్ట్ డే ఈజీ ప్రాసెస్ అంటే తో కూరా అందులోనే పచ్చిమిర్చి వెల్లులి ఆ కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టాలి వాటర్ ఎ క్కువ పోయొద్దు కొంచమే పోయాలి వాటర్ కొంచెం కొంచెం వాటర్ పోసి ఆ సిమ్ లో పెట్టి ఉడికిస్తే ఉడికిన తర్వాత మళ్ళీ ఎండు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి చేసి పోపు పెట్టుకోవాలి సాల్ట్ వేసి ఫస్ట్ దాన్ని రుద్దుకోవాలి
అవునా మీ దగ్గర విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయా విసిటింగ్ ప్లేసెస్ ఏం ఉన్నాయ్ అంపీ ఉందా ఎంత టైం పడుతది మీ దగ్గర నుండి
మినిట్స్
మీరెల్లి వచ్చిలా
ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళొచ్చినాము
అ
విరుపాక్ష టెంపుల్ ఫేమస్ ఇక్కడ ఒకటి మా దగ్గరన మా ఏరియాలో కేదార్నాథ్ మాడర్ లో ఒక టెంపుల్ ఉంటది శివాలయం చాలా బాగుంటది శివరాత్రికి ఇక్కడ చాలా పెద్ద జాతర ఆ పెద్ద ప్రోగ్రామ్స్ అయితుంటాయి మొన్న రీసెంట్ గా వెళ్ళొచ్చినాము చాలా టైమ్స్ ఎల్లినం ఆ టెంపుల్ కి
అవునా. !
ఊహ్మ్.
మా దగ్గర గూడా ఒకటుంది. ఇక్కడ రంగనాయక స్వామి టెంపులని. ఫేమసాట అది గూడా. ఊ అంతా పెద్. ద్దగెం ఉండదు నార్మల్ గానే ఉంటది. కానీ థౌజెన్ ఇయర్స్ బ్యాక్ అటా. ! తౌజెన్ ఇయర్స్ బ్యాకు కట్టిలట ఆ టెంపుల్ని. !
ఓకే.
హ్హ.
ఇక్కడ, మా దగ్గర, కర్ణాటకలో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి గదా. ! గోకర్ణ, మురుడేశ్వర్, శృంగేరి. ఊమ్మ్. ఇంకా ధర్మస్థల.
మ్మ్మ్.
ఎకే సుబ్రమణ్య, ఇంకొకటి శ్రీ. గేరి దగ్గర్నే హొర్నాడు అని ఒక అన్నపూర్ణేశ్వరి దేవి. టెంపులుంటదంట. కానీ మేము వెళ్ళాలె అక్కడికి.
అవునా! ఆహా. ! కర్ణాటక కేస్టైట్ దగ్గర్లో ఉంది మళ్ళీ నెక్స్ట్.? గోవాను.
గోవా.
ఊహూ. గోవా ఎన్ అవర్స్ వడుతది మీకు.?
గోవా సిక్స్ అవర్స్ బడుతది.
సిక్స్ అవర్సా. ! సే బస్సెస్ అవెలబ్. బులుంటయా.? !
ఆ.
బస్సెసుంటయా.?
ఆ బస్సెసుంటాయ్, ట్రైన్స్ గూడా ఉంటాయనుకుంటా. !
ఆహా.
ఉ
ఊ ఒకే. మేము గూడా రావాలనుకుం. టునం సమ్మర్లో హంపికి. మేము గూడా ఇస్. సమ్మర్లో హంపికి రావాలనుకుంటున్నాం.
సమ్మర్లో హంపి చూడలెమ్ము. అక్కడవ్ వేడి ఎక్కువ ఉంటది. సమ్మర్ లో, గోవాకెళ్ళొచ్చు. కర్ణాటకలో కొంచం. చెం వేడెక్కువ.
ఆహ్హ. ! గోవా గూడా బీచ్ గదా. !
ఆ కానీ చల్లటి గాలొస్తుంటది అక్కడ బీచ్కి.
అవునా. !
హ్మ్.
ఉహ్హు.
ఒకే.
ఇంకా.? చెప్పాలి మీరె.
ఈరోజు మీరు వండుకోలే కర్రీ.?
ఊమ్మ్ ఈరోజు మార్నింగ్ ఇంటినుండొచ్చిన నేను డైరెక్ట్ స్కూల్ కొచ్చిన మళ్ళీ రూం. కెల్నంక వంట ఏసుకోవాలి.
ఓకే ఓకే.
ఊహ్మ్, మార్నింగ్ ఫైవ్ థర్టీ, క్వార్టర్ టు సా సిక్స్ కీ నేను ఇంట్లో నుండి స్టార్ట్ అయి.
ఓకే లంచ్ అయిపోయిందా మీది
ఆ లంచ్ అయిపోయింది ఉమ్ ఇదో స్కూల్కి వచ్చినప్పుడు మా బస్సు మిస్ అయిపోయింది
మరి మరి ఎట్లా వెళ్ళినారు
ఉమ్ ఒక అటో ఉండే ఆటోలో వచ్చేసిన
ఎక్కడ వరకు
బెజూర్ వరకి ఇక్కడ ఒక జూనియర్ కాలేజ్ జ్ ఉంటది మా స్కూల్ కి దగ్గర్లో
ఓకే
మామలు అందరుూ ఆటో మాట్లాడుకొని వస్తారు అందులో వచ్చిన
ఓకే ఓకే టిఫెన్ ఏం తిన్నారు ఈరోజు ఈ రోజు టిఫిన్ ఏమి తిన్నారు
చపాతీ
చపాతిన సరే చపాతీకి
సోరకాయ కర్రీ
సొరకాయి మీరే చేసుకున్నారా దాంట్లోకి రేపు సొరకాయ మీరే తీసుకున్నదే
లేదు లేదు ఇంట్లోనే అక్కడ వేసుకున్నారు ఉమ్ మా స్కూల్ పక్కకు కూడా ఒకరి ఇంట్లో ఉంటాయి సొరకాయలు ఇస్తారు అప్పుడప్పు అప్పుడు తీసుకెళ్తా
ఓకే
ఇక్కడ మా స్కూల్ కి ముందే వాటిని ఏమంటారు మొక్క కంకి చెట్లు ఉంటాయ్
ఓకేఓకే ఓకే ఇ
మీకు దగ్గరలో ఏమన్నా ఉన్నాయా హోటల్ ఏమన్న ఉన్నాయా
ఆ బనానాలు అవి ఉంటాయ్ పంపీకి వెళ్ళే రూట్లో బనానా ఉంటాయి ఇక్కడ బనానాస్ కూడా చక్కరకెలి బనానాస్ అని ఫేమస్ బాగా దొరుకుత్ తాయ్ ఇక్కడ చిన్న గ ఉంటాయి కదా అవే లేదు ఆ కేజీ అవి కేజీలో లెక్క అమ్ముతారు డజన్ ల లాగా అమ్మరు కేజీకి ఎయిటీ రూపీస్
కేజీకి అఐతయా ఎన్నొస్తాయ్ కేజీ అంటే
చాలా వస్సాయి మొన్న మేము రీసెంట్గా పావు కేజీ తీసుకొస్తే నైనొచ్చినాయ్
అవునా
అందుకే కేజీ ఎప్పుడు తీసుకోము ఎక్కువ ఆ ట్వంటీ రూపీస్ కి నైన్ వచ్చిన ఆ కాకపోతే చిన్నగ ఉంటాయ్ మన ఫింగర్ అంతే ఉంటాయి అంతే మనకైతే ఓ క్ ఒక్కటే బుక్కల్లో తినేయొచ్చు పిల్లలకైతే తే రెండు మూడు బుక్కలు అయితాది పిల్లలకి ఓకే పిల్లలకి పెళ్ళి అండ్ ఆ వాళ్ళు అంత క్వాంటిటె తినగలుగు తారు పెద్దవి తినలేరు గద
మీకు స్టిచ్చింగ్ లాంటివి ఏమన్నా వస్తాయా
ఎంటీ
రిచ్చింగ్ లాంటివి ఏమన్నా వస్తాయా మీకు మెటా బ్రిటిషియన్ లాంటివి ఏమనా వస్తాయా
మాకు నేర్చుకోవాలేమన్న ఇంతకుముందె ఏదన్నా నేర్చుకోవాలి ఇంతకు ముందే వెళ్ళి వెళ్లేసి వచ్చినం పార్లర్ కి కొంచెం పనుండే
ఎక్కడ
ఇక్కడ మాకు దగ్గర లోనే ఉంటది వాకబుల్ డిస్టెన్స్ లో ఇక్కడ అప్పుడే సమ్మరు స్టార్ట్ అయిపోయింది మేలో ఎట్లుంటయో ఎండలు అట్లా ఉం సరే అండి నేను మళ్ళీ చేస్తాను బాయ్ ఓకే బాయ్